హాలో
హలో
బాన్నారా
ఊ బాగున్నాలే
ఏం చేస్తున్నారు ఆ బాన్నాం ఏం చేస్తున్నారు
పోలే ఇప్పుడే భోజనం చేసానం కుచున్నాం
ఆ.... ఏం తిన్నారు ఏం చేసుకున్నారు ఈ రోజు అది దోస
టమాటా పప్పు ఆలుగడ్డ
అవ్నా
సంగిత
ఎట్లున్నాది మీ సైడ్ వాతావరణం
బానే ఉన్నది
ఊ ఎండలు బాగ్ కొడుతున్నాయా
అవును
అసలు ఎండకి వెళ్ళాలా అనిపిస్తు తన లేవు ఊ ఓ
ఇంకా